ఎన్ఆర్ ఐ డిన్నార్ హలో
ఓ
ఇంకా ఎమ్ సంగతి ఇంకా అక్కడే ఉన్నారా వెళ్లేదా ఇంటికి
ఎక్కడ ఉన్నావు ఈ కాల్ మాట్లాడె వెళ్తా ఆయి ఇవి అయిపోతే పస్ట్ మ వెళ్లచ్చు కదా అదే అవ్
అవును ఇద్దరు ప్రశాంతంగానే ఉన్నారా
ఆ అంతే
అ అరుంది అ
అ
హలో హలో అ గుంటూరు విజయడ మైలవరం హలో
హలో
ఆవు
హలో
ఆ హలో
ఓకే న చాలజ వయిసు
నాకు కూడా రాలేదు వాయిస్ వచ్చ దా నుంచి సిగ్నల్ కట్ట అయినట్టు తమ్ే
ఆ
ఇంకా మరి అందుకే ఏమున్నాయి ఇంకా ప్రీ వెడ్డింగ్ షిఫట్ ప్లాన్ చేస్త
ప్రీవెడ్డింగ్ ని ఇటు ఇద్దరిది సగన్ సగన్ ఖర్చు ఆ టేపులా పెట్టేటిటు కనపడ అదే
ఆ
అదే కట్న అడిగితే ఆ మాముూలు తిట్టట్లు ఇప్పు కూర్చొని నాలుగు తిడితే ఇంకా పెద్దమ్ మా ఆపింది ఊరుకున్నా పెద్ద మీ తెలిసందా కదా ఎందుకు మళ్ళీ తిట్టుకుంటారట
ఆ
కట్న అడిగితే లేద అనుకున్నారంట అసలు అవి కనీసం ఆడకుండా ఆ కనీసం ఆడకుండా ఏదేంటి మేము లేదనుకో నామ
ఆ ఫస్ట్ మాత్ర మాట్లాడుకుంటారు కదరా కట్న ఏం మాట్లాడుకో ఎంగేజ్మెంట్ గాెళ్పారా ఇ ఒక మాట అలో అనుకుంటారు కదా
అనుకోలేదంట ఐ మీన్ చీర పెట్టేటప్పుడు అనుకోల చీర పెట్టాక అన్నీ మాట్లాడుకున్నారంట
హాహా ఆ ఉమ్ గోల్డ్ అన్నా పెడతారంట ఏమన్నా
వాళ్ళ అయ్యా తక్కువ తక్కువే చెప్పారు మరి ఆలయ ఏవో రకరకాలుగా ఉన్నాయ
ఊహూ
అది వీడికిదా ఒకప్పుడే ఫస్ట్ వీడికి పెట్టి ఏం లేవు అన్నట్టు ఉన్నారు ఇంకా ఏదో అంటే బ్రేస్‌లెట్ ఒకటి జేపిస్తా అన్నాడు అదే వీరికైతే ఏమిచ్చే ఉద్దేశంలో లేరు ఇగా ఇంకా మా అట్టల్లో సర్లే ప్రెజర్ టైం పెట్టాలని పెడతునట్టున్నారు అట్లుంది
ఊహూ ఏమి లే ఇద్దరు ఆడపిల్లలేగా అసలు లో సినిమాలో చెప్పిన ట్టు ఉన్నదంతా ఇద్దరికే అంటే అదే అదే అంత అంతేమ ఏముందంటే ఎంతుంటే అంతా
అ అంత ఉంది వీళ్లేమో అది అంతా ఎప్పటికి ఇప్పుడు కాదు కదా అ అదే
ఉమ్ అంతేనా ఒక సినిమా చూసార అన్నమాట అయితే
అంటే కామెడీ
ఉమ్ అయినా ఇప్పుడు అం ఇప్పుడు ఆడపిల్ల అవిడ డిమాండ్ ఉంది లే ఎప్పుడైనా
ఆ అంటే వీళ్ళు ఫస్ట్ మాట్లాడుకోలేదు అందుకే అక్కడ తేడ పడ్డదు
ఆ అ తేడా పడింది అవును
ఆ ఫస్ట్ మాట్లాడుకోని ఉంటే పోయేది చిన్న కూడా అది వాళ్ళమ్మ కూడా అది
గుంటూ శీ గుంటూరు ఏయ్
మీరు అసలు ముందు ఎన్ని మాట్లాడుకొని చేర పెట్టుకున్నారు కదా లోకువ అయిపోయారు అందుకే పెట్టింది అనుభవించండి అని తిట్టిద్దంట
ఉమ్ ను అయ్యో అమ్మాయికన్నా ఇవ్వాలి కదా కొంచెం ఉమ్
ఇంకేం చేస్తాం ఇంక వీళ్ళ పెళ్లి మాత్రం తగ్గడానికి వీళ్లేదని చెప్పేసరికి చిన్న క్యాకడేతే వల్ల అమ్మ సార్ అక్కడ చేద్దామని చూసారు.
హ
అది అందుకే ఈ ఎంగేజ్మెంట్ కూడా సేమ్ అదే ప్లేస్ అందులోనే ఆ లెసెన్స్. సిటింగ్ పల్లిట్.
అయింతదా.
వాడు చెప్తున్నాడు
ఎస్ అ ప
ఆ
ఆ అలాగే ఉన్నారుడు ఇ. అమ్మాయి ఇడికన్నా అమ్మాయి పెద్దదా ఏంటి.
కాదు ఆరు నెల్ ఏమో చిన్నది అంతే
కానపిల్లలుగా పెద్దోవాళ్ళ ఆ ఇద్దరు ఒకరు. ఫాలే
ఆ
హమ్
ఓకే ఇప్పుడే మామూలే తర్వాత ఉంటది ఇప్పుడ అంటే ఏమనంటే తెగిపోద్దా అని చెప్పి అనిగి మనిగి ఉంటారు తర్వాత ఇంకా కామన్ అయిపోతారు కద అప్పుడైత
అయ ఇస ఇంకేముంది
ఆ ఇంకేముంటాయి
అమ్మాయిది డాక్టర్ ఎప్పుడయిపోద్ది.
అమ్మది డాక్టరు ఈ సెప్టెంబరు అక్టోబర్ లో ఫైనల్ ఎగ్జామ్ అప్పుడయితే
ఆహా ఈ సంవత్సర అంత అయిపోద్దా ఆమ్మి ది
మ్మ్ బేసిక్గా ఆగస్టు లోనే ఎప్పుడో చేద్దాం అనుకున్నారు జూలై ఆగస్ట్ ఆ టైం కి ఇల సేషన్ అయిపోయిన తర్వాత
ఆ ఆ మ్మ్
కొద్దిగ ఎస్కుందాం అనుకుంటే అమ్మాయ ఎగ్జామ్స్ మునికి మూడునెలల ముందు నేనైతే చేసు
ఆ మ్మ్ హ్మ్
మ్మ్ అది సంగతి ఆ అమ్మాయి
అదేలేండి మ్మ్
పెళ్లి చేస్
మ్మ్ మ్మ్ మ్మ్ హ్మ్ చాలా ఉన్నాయిగా మ్మ్ మ్మ్ ముబైకి పందు అది కొంత ఇన్ఫె సంత్రేష్న్ అంతా దీని మీదే పట్టారు వు అ రవ కాల్స్ అన్నాడు పది కాల్స్ అన్నా ఇవ
మజా కదా
హ్మ్
వాడికి ఇరవై పెట్ట లిమిట్
అవును అయ్య అయ అదే అప్పులా ఉండ అడ చెతా ఉంట రా
ఆ ఏంగ్ కావలే మరి ఎంస రైడేషన్ మ మగబ ట్టాడు తీసుకున్నాడా మన బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాడు ఇకా ఎంటి మరి
వి ఇంటర్మీడియట్ హమ్ ఒకేషనల్ హమ్ ఆర్ ఇస్ టటు అపేర్ ఫ బోత్ ఇంజనీరింగ్ ఇడ్ అగ్రికల్చర్ అణు ఫార్మసీ ఫాబ్రిన్ ఎస్పెట్ నో చ జేఇ కొ క అదే అంత మాత
హమ్ సంగత
హమ్ మ అ ఎ ప సుత్తూరుడ ఎ అవన ఇంకా
ఆ
ప్రాక్టీస్ చేసిద్దంట అమ్మాయి
చేసేదిగా అంత చదువు అన్నంత ఖర్చు పెట్టటిది ప్రాక్టీస్ చూద్దంటే అఐరుద అంత ఆ పిల్ల డాక్టర్ దటడం తక్కువ కాదు కదా హమ్ అందులో ఏంటి సర్జన అనుకుంటారు
హమ్
హమ్ స్జ్
ఏయిట్ంచియ హమ్
ఇంకా ఇవన్నీ వద్దంటే ఇంకా అంత చదువు చదువి వీస్ట్ కదా అందుకని చేస్తుంది ఖచ్చితంగా
విల్ చేతారే మేదో హాస్ అపట్లలోఓపెన్
అంత ఉంటదా ఏదోజు హాస్పిటల్ లో జాబు లాగా చేపిస్తారేమన్నా
హమ్ హా హా హమ్
వ
ఏ
హలో
హమ్ మ్మ ఏవుద ఇంకా
అర్థం కాలేదు
ఏమున్నాయి ఏం లేదు అంటున్నా
ఓ
ఆడ
ఎంట ఈ
ప్రక్పిస్ ట్వంటీ నైన్ స ట్ట్ పాట్ట్ంట పాస్ల ట్వంటీ ట్వంట ఎ ట్వంట ట్ంట ఎ ఖాళీగా ఉందా లోకలిగా ఏగతుగా సరే సరే
ఆ
అయ్యయ్యో అంటే ఆంధ్ర